లా స్ట్యా ప్ నిన్న తెచ్చింది మ్ పెర్ల్ జెప్ హలో ఆ బాఉండవ ఏయ్ ఎత్ నావ్
ఏం చేయలో ఊర్కనే ఉన్నాను
ఆ ఏం
శ్రీరామనవమి
హు్
ఏ తెలీదా
లే గుర్తులే మీదే ఇళ్లలిక్యవా ఇయితే
ఇంగా అలకలేదు ఈ కాల్స్ అయిపోతే నాకు మనశ్యాతిగా ఉంటుంది
నువ్ అత్త ఓవర్ జేమాక్ ఏం చేస్తున్నావ్ రేప్ పండగ ఎట్లా చేస్తారు కళ్యాణం చేపిస్తారా రేపు
ఆ చేస్తారు ఇక్కడ శ్రీరామా శ్రీరామ కళ్యాణ్ చేస్తా చేస్తారు సీతారాముల కళ్యాణం చూద్దము రారండి సాంగ్స్ వెడతారు బాగా చేస్తారు ఏడ భోజనాలు పెడ్తారు రేప్ అంతంగా రేపా అంత బయటే
రేప్ అంత రేప్ అంత
బయటే తింటాం గుడ్లు గోపురాల గుల్లకాడే తిందాం బైట్టంత రేప్పంత సేవు ఆహ్
మీర వేళె
సేవ్ థ గ్యాస్
ఓ క్యాజువల్ అంటి వోచ్చేసి అన్నదానం పెడతారా మామూలుగా
పెడ్తారు పెడ్తారు సంవత్సరం సంవత్సరం పెడతారు
అమ్మ కాల్ చేయాలే
ఓ మర్చిపోయినా చెయలెమే చెయాల చేస్తగా నేను ఏ కాల్ మాట్లాడి చేస్తా నేను గుూళ్ళన్నీ తుడ్చాలా
వంట ఏం చేస్తున్నారు
బైటికి వెళ్ళాలి ఎంజాయ్ చేస్తారా
బయటికేళ్ళి ఆడుకున్నారా
ఇదిగో
ఓకే ఉమ్ బట్టలు దేచ్చుకున్నారా అయితే పండక్కి
ఈ పండకి బట్టలు దెచ్చుకోలేమా పాత చీర ఒక్కట్టుంటే కుటుక్కున్న
ఉమ్
కొత్త చీరనే ఎప్పుడో పోయిన ఇయరు పోయిన సంవత్సరం దీ దిస్కున్నేది ఉన్నాదా
అ హా
సారీ
అది కుట్టుకున్నావా ఉహ్ కట్ వర్క్ అండి
మీ దతలు వచ్చింది కట్టల్ కట్టలు పెడట్టారు మీట్ల
ఆహ్
మూత సేప్లోసాయి చుడాన్ని బ్యాక్ నెక్కు బే నెక్కు హ్యాండ్స్ కు అందుకు గుర్తురాలేదా
ఫోటో పెట్టుకున్నావా ఆ అక్క కి
ఆ పెడతాలే
ఏవం
విషేపు బ్లౌజ్ విషేపు గాయత్రీ యూ షేపులు సన్న సన్నగ మేము పెట్టుకుంటాం అ ఇప్పుడు నెక్కు సన్న సన్న ఎంత నెక్ కు మొత్తం వెనకాల బ్యాకు
ఉ హు
యూలన్నీ యూలు చిన్న చిన్నంగా పెట్టుకుండంగా యే
అ హా అవ
ఊరికింగ పోలా యాడపొతవ్రో మోన్ననే గదొచ్చింది
అవ్నులే
మొన్న చిన్నాన యాటలు పెట్టిన్నాడు
ఉ మ్
మటన్ పంపించినాడు రెండు కేజీలు పండక్కి
ఆ
ఓ మా పండగదే చేసినాము ఇంగ లేకుంటే ఒకవేళ మేము పోకపోయినా కూడాగా మాకు పంపించిందంట అమ్మ
ఆహ్ అన్నిందా
అవ్వనే మీ రాకుండా మీ కే పంపిద్దాం అనుకున్నా ఒక అరదకేజి అనింది ఆహ్
అవత మాడల్లే చాన రోజులై మూడు రోజులై నాలుగు రోజు అమ్మే మాటడత
నేను అమ్మతో కూడా మాట్లాడలే రెండోజులైతుంది మీరు పోనే చేయలే నాకి తలకా ఏడ పీకులాట ఎవరాడ నా తింక మా ఇడ మూడు రోజుల్నుంచి కొట్టాటలే కొట్టాటలు ఇడ
ఎవరు పిన్ని
ఆ మోన్నా మా ఫోను చేసిన్దంటనా రామంజి మామకి రామంజి మామకి ఫోన్ ఫోన్ చేసిందంట మొన్న మిన్న మిన్న
ఎవరు ఆ
ఆపా ట్రాఫిక్ లో ఉంటే చానసార్లు చేసింది అని ఇంటికి వచ్చినాంచి నాడు ఇంగ నన్నూ పిల్లొన్ని
ఎవర్ని భార్గవ్ న
ఆహ్
ఏంటికి తిడ్తన్నాడు?
ఇంగా ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు తిన్నావా, ఉన్నావా అని ఫోన్లు చేయరు వాళ్ళ అవసర ఎంది పక్కకు రా
మేము పక్కకే ఓచ్చింది చెప్పు
ఓ రామంతనడ్చవ్
మ్ బవ్వొనిబస్తాంది
తిన్నావా ఉన్ న్నావని ఫోన్లు చేయరు గాని అనవసరంగా ఫోన్లు చేసి విసిగించండారు ఇంగ రాన్ వాళ్ళ అవ్సారలకైతే నువ్వు అంతే అదిదనీ మాందించ్కోబడ్నాడా
ఆ
ఇంగ నేను మామ ముందండ్నే అయమ్మక్ ఫోన్ జేష్నా పిన్నీకి ఏంది గాన్
మీమీదెందుక్ సీరియస్ ఐత్ నాను నువ్ జేష్నావెమన్నా ఫోన్
మేం గుడ్ కెప్పుడన్నా జేచ్చాంటా అందికే
ఇట్కోవ్వదే ఎత్తలేదంటే ఎదో గుడర్ధం జెస్కోవలీ
అని ఫోన్ జోషినింగ్ నేన్ పిన్నికి ఫోన్ జేష్నా యే మా అన్ని సార్లెమ్ ఫోన్ జేష్నావూ? ఆ మీరు ఫోన్లు యేషి మేం కొట్లాడ్కోసావాల్నా ఇడా. మీర్ మీర్ బావుండార్ మధ్యలో మేం బోఅల్నా కొట్టాడుకొనీ నువ్ ఫోన్ జేయొద్దు ఏన్ జేయొద్దు. ది ఏమంతవ్సరమొచ్చిందనీ నువ్ అంతగాన్ సంధుయేయ్యాల్నో పోను నువ్ ఫోన్ జేష్నావనీ ఇడ ఇప్ప్నామిందే ఏగుర్తున్నాడ్ ఒచ్చీ మిమ్మలినేమానలేక అనీ నేన్ ఫోన్ జేషీ ఫోన్ జెయాకు నువ్వు అవసరం లేద్. అన్ చెప్ప్ అక్కీ అర్చీ కోప్మొచ్చి పెట్టేసున్నాదా
ఆ మావోల్ దిండ్లా అది
మా విన్నాడు కనేమండ్లా
ఆ
మామందాల్నే అన్నైయ్ఆ
హుహిహిహ్ మేకేమంతప్పుడే
మంచి ఎండగా త్యాడ్చ్ న్యాన్ నామిందక్ గద్రిచ్నా
ఆ
అనీ ఇంగనేను మళ్ళరోజు ఏ చేసిద్దెల్స్ ఫ్రిడ్జ్లో కూరగాయల్ వెట్ తిన్నానా నేను అవన్నీ పంపించింది మేము యాడ్ నిన్న పెట్టుకోమనుకో అవసరం లేద్ నాకు ఎవ్వరన్నా యేవ్వరూ పంజేయ్ నాకావోట్టుగూ యాడన్నా బెట్ పొమ్మనానీ మునక్కల ఎందుకున్నాయా ముత్యాలు వెయ్యందుకు నిమ్మకాయలన్నీ బెట్టిండా
పెద్దమ్మ వాల్లకుంది గదా ఆడ వాళ్ళింట్ల వెట్టోత్
ఏడాకి ఇల్లాని వీళ్ళు ఎప్పుడనౌశ్రరమైనప్పుడ్ పిల్లలైనా తెచ్చార్లేన్ నేనట్టబెట్టిన్నాన్ లే
ఆ
అన్ని ఇచ్చే ఎనకిచ్చి పంపించింది. ఏడన్న బెట్టుకోమనుకో అవసరం లేదు మాకోల్ల పంచాయితనీ
అ
పంపిచ్చే పంపీయ్ గుడనీ నేన్ గమ్ముఅనే ఉన్నా ఏమన్లా.
మాయేమన్లె
మావ ఏ మావాడికే అంటానే ఉన్నాడు. ఎందుగ్ వంపించింది ఎందుకు వంపియ్ చిన్ని ఫోన్ జేయ్ ఫోన్ ఏంచే ఫోన్ మాట్లాడ్లా ఫోన్ జేచ్చే పిల్లోల్లకిచ్చాంది పద్దాంకులు ఎందుకు పంపించింది అన్ని మామ మా మా అన్నాడు మామున్నేడు అప్పుడు ఐలీవ్ తెచ్చినప్పుడే కరెక్ట్ గా నే చెప్పిన చూడన్నీ కూరగాయలనే వంపించింది చూడమ్మా ఎం బిల్డప్ పోగొడ్తూన్నార నేనిప్పించి తినేస్ అని చెప్పిండానా ఫోన్ చేన్నాడు ఎందుకువంపించింది ఎందుకింత బిల్డప్లు కొతాంది అదీ ఇదీ అని చ్చినాడు మామయ్య ఫోనే ఎత్తలే అమ్మ వోళ్లు మాట్లాడ్లె ఇగ
కదా
రాలేదా మళ్ళ ఈమెది ఈమెది ముగ్గురు మాట్లాడ్లె ఇంగ సర్లే మాట్లాడకుంటేంది సర్లె అని గమ్మునేనీన్నె కానీ లే ఇన్నాళ్లు విర్రవీగుతావో అన్నాలు విర్రవీగు
ఆ
ఎప్పుడో పనైం టైం వచ్చినప్పుడు చెప్తా ఈమె పని ఈమ్మకతెమన్న ఈకారం గు తన్నేమ మ్మనే ఉన్నం గమ్ముూనే ఉన్నాడు మామ నేను కూడంగే మన్లే కూరకాయలు పంపించిన్నా పంపించ్నందు కూడ ఏమల్లే నేను మళ్ళీ అవిగుండవొయ్యి మళ్ళీ శ్రవణ్ వాళ్ళింట్ల పెట్టిన
ఆ
వాళ్ళింట్ల వెట్టి ఇంగా ఇంగా ఇమ్మానమ్ గ చాలా ఉంటాయ్ ఇంక అక్క నువ్వే చేసుకోక్క అని చెప్పేచ్చు నా మొట్కాలు మొట్టికాయలు లే చాల్రోజ్లాయా మొట్టికాయలు చాన ఉన్నయ్
ఆ
నువ్వే చేస్కొ అని చెప్పివచ్నా
ఆ
మన్న అమ్మకి అది చెప్దామనే నేను ఫోన్ జెషిన్న బాధలే చేసిన్న అవి
ఆ
మొన్న నువ్వు ఫోన్ చేసిన్నావాంట నేనెందుకన్నవ్ చూడూ ఆ పొద్దు మళ్ళ ఏం చెప్తాలేని కట్ చేన్నా
ఆ
లేదు లేదు అన్ని ఇంక ఎంత పాగైని గాయత్రి నాకైతే ఇంత బాలేసిందని కూరగాయలు అయ్యేం చేన్నయి
యబుల్
ఫ్రిడ్జ్ లో ఉండేటివి
అంతే చూపిస్తారూ బుద్దిలంతే ఇంగ డబ్బులు ఉంటే ఒకటి లేకుం జిరాక్స్ షాప్ జెయ్యు
ఆ మళ్ళ కాల్ చేస్తా మళ్ళా ఎత్తు వేరే విషం ఉంగోటి చెప్తా ఇప్పుడే ఎక్సమ్ అంట